ఎవండి మీరు
ఆ మేము ఇంత ముందే తిన్నామండి
ఏం కర్రీ చేసుకున్నారంండి
మేము అండి ఈరోోజు సాంబార్ చేసుకున్నామండి
సాంబార్కు ఇంకోొ కర్రీ ఉండాలి కదా
సాంబార్కిి ఇంకొకరి ఆలుగడ్డ చేసుకున్నాం
అవునా
ఆల్గడ్డ సాంబర్
మీరు ఏ పడుగలు బాగా చేస్తారండి
ఏంటండి
ఏ పండుగ బాగా చేసుకుంటారండి మీరు
మేమా అండి మేము అన్ని పండుగలు బాగా చేసుకుంటాము దసరా దీపావళి దసరా పండుగ అంటే మాకు చాలా ఇష్టం
అవునా
ఆ మీకు ఎక్కువ ఏ పడుగలు ఇష్టం అండి
మేముకూ దస సుకుంటాం వినాయక చవితి ఎక్కువ వేస్త అదే
వినాయక చవితి ఎలా చేస్తారో చెప్తారా అండి
నండి
ఆ మాకు లేదైతే అడుగుతున్నాను
మేము ఇంట్లో పెట్టుకుంటాం వి అయికుడి
ఆ
వినాయకుని ఒక రోజు ముందే తెచ్చుకుంటచ్చటు వినాయ
ఆ
కొద్దిరేమ వాటి తో తయారు చేసినకుసుుకుంటారు
అ
కొందరేపుో కలర్లు వేసేవి వేసుుకుంటూ
ఆహ
చేసి ఇీల్ళ్లుు శుభ్రం చేసుకుంటా కడుక్ంటాము మంచి ముగ్గులు వేసుకుంటం ఇంటి ముందు తోరణాలు ప్రతి దర్వాజకు మామిడి తోరణాలు కట్టుకుంటాం మే ఆ రోజు తొమి గట్టలా కూరయలు పంట ఉంటామండి మేము
హ
అది మాకా వేస్తాము టమాటా వేస్తాం అదే అస ఇస్తాం బిరాయ బెండకాయ ఫ్రై
ఉ
ఇంకా రకరకాల కూరగాయలు చేసేసుకుంటాం సాంబార్ ఎక్కువ ఇస్తామండి సాంబార్లు
ఎన్ని రకాల ఎన్ని రకాల కూరగాయలు పెడతరు
ఐదు రకాలు పెట్టొచ్చు తొమ్మిది రకాలు పెట్టచ్చు
హ ఐదు రకాలు తొమ్మిది రకాలు
ఆ సాంబార్ ఇస్తాం సాంబార్లో ములకాయలు సోరకాయ ముక్కలు వంకాయ ముబ ముక్క వేసుకొని సా పెద్ద కిల్లు సాబారి చేస్తాం మేము
హహమ్
తయారు చేస్తాంట చలట తెల్సా ఆడ్ బకు
అంటే చెప్పంగా విన్నాను కాగాని ఎలా తయారు చేస్తారో తెలియదండి
ఉండాలని ఊప్పు లేకుండా తయారు చేయాలిండి పట్టి అది వాటర్ వేసిి బియ్య పిండిని వాటర్ వేసి పిసుకోవాలి చిన్న చిన్నగా రౌండ్ వేసి ఆ ఒక గిన్నె వాటర్ వేసి మసలాంగా వాటర్ మసలా వీటిని అందులో వేయాలి సిబుల విట్ఊకిచ్చాని ఆ ఉప్పు లేకుండా చెయ్యాలి అవి అప్పుడు మనిషగా వస్తాయి అవి వినాయకు రికి చాలా ఇష్టం నైవేద పెట్టాలి ఆ ఇవన్నీ వంటలు చేసిన తర్వాత ఏమే పాయసం బిల్ల బిల్ల వేసి అన్న తప్పకుంంటా అంట విడయ కొడు
ఆహ
ఇవన్నీ వంటారుయి తర్వాత ఉడతదప్పటికే మాకు
ఆహ
రూమ్లా ఒక దగ్గర వినాయకు అ అన్ని ఫస్ట్ ముగ్గేసి అక్కడ వినాయకుడికి తోరణాలు కడతాం బద్బూలు కడతాం అన్నిలైట్ హు సెట్టింగ్స్ అన్ని పెట్టుకున్న తర్వాత
హా
అది జల్లు డెల్సు చంటే మీకు జాజు సున్నం తోటి వినాయకుంది అడుగులే స్తావ్ వ్వినాయక ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చినట్టు ఆ అడుగులు ఇంట్లో నుండి బయటికి వేసుకుంటూ పోతాం ఓ
ఉమ్ హ్మ్
కూర్చొని
ఉమ్ హ్మ్
జగ్గారం ఓ ఐదు సూట్లో దగ్గర తయారు మేసి వేసి పూలదండలు
ఉ
నీ ఫోటోలు తీస్తాం పత్తిర్లు ఆకులు బాగా వేస్తావు అన్నట్టు ఇరవై రకరకాల ఆకులు
ఉ
పడమాకులు అది రకరకాల ఆకులు ఉంటాయి ఇప్పుడు అన్నీ మార్కెట్ లోనే దొరుకుతున్నాయి ఆకులు
ఉహు ఉ
అట్టి పువ్వులు
ఉహు ఉ
దీపం దధూపం అన్ని పెట్టి పూజించిన తర్వాత నైవేద్యం పెడతావ్ పెట్టిన్ తర్వాత ఇప్పుడు వినాయక్ కున్ కి ఇక నాలుగు అయితుంది అప్పటికే అప్పుడికే ఊరందరూ తిని అది తిన్న తర్వాత ఎవరైనా భోజనాలు కూడా పిల్ పిల్స్ తబట్టు లేవు మడ్ద
హు హు
ఇట్లా కొందరు వస్తారు కొందరు ఏమో ఇస్తే తీసుకొని పోతారు అన్నం సాంబారు
హ్మ్
ఇగ బయట కూడా మస్తు పెద్ద పెద్ద వినాయకులు పెడతారు కదా ఇప్పుడు
అవునవును
ఎప్పుడన్నా మీరు వినాయకుని దగ్గర కూర్చున్నారా అండి
పూజలో కూర్చుంటాం అండి కాని ఇంట్లో పెట్టుకోము మేము వినాయక కొని బయట పెట్టినాక్కడ ఆ టెంపుల్ దగ్గర పూజలో కూర్చుంటాం
ఏమేం ప్రసాదాలు చేసుకో పోతారు
ప్రసాదాల్లో పులిహోర వేసుకెళ్తాము శిరా ప్రసాదం తీసుకపోతాము
ఆ
ఇక గూడాల ఎసుకపోతాం ఒక రోజు
ఉమ్
ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదంగా కొండబొతం గుూడాలు శనగగూడాలు బబ్బరి గూడాలు
అయి సాయంత్రం పెడతారు కదా
ఆ దద్దోజనము ఇట్లా ఒక్కొక్కరు తీసుకెళ్తా దద్దోజనము పెరుగు పెరుగు తోటి అన్నంము ఉడకబెట్టి నైటే వేసి పెడతాము అందులో ధన్మ గింజలు అవన్నీ వేసి కలిప తారు
పోటీ ఎస్తారా
ఆ మిరియాల పొడి అన్నీ వేసి నై నైటే అన్నాన్ని కలిపి పెడతారు
అంటే కోక్లేయర్రా పెరుకు
ఆహా పొరు పే పొ పోపెయరండి
మరి కొన్ని జగలనే పోపే చూస్తా కదా
వేస్తారు గాని మేము వేయ్యాం పోపు
అవునా
మిరియాల పౌడర్ అవన్నీ కలిపి చేస్తాం
దాన్ని బట్టి ప్రొద్దునేస్తారా రాత్రి రెం వేసి పెడతారా
పొద్దున్నే వేస్తాంమండి దానిమ్మ గింజలు
అవునా
ఆ
పులిహోర నిమ్మక్కయ పులిహోర ఎస్తార చింత పండుదా
మేమండి ఎక్కువగా చింతపండే చేస్తామండి పులిహోర
అవునా
మ్మ్ చింతపండే మంచిగా నానబెట్టి పిసికి బాగా మరిగిస్తాము దగ్గరకి వచ్చేదాకా
హ్మ్
దగ్గరకు వచ్చేదాకా మరిగించి పల్లీలు అవన్నీ ఏసి కరివేపాకు మిరియాల పౌ డరు అన్ని వేసి తాలింపు పెడదాము పెట్టి ఇగ పోపు పెడతాము పులిహోర పేస్ట్ ఉంటది కదా పోపు పెట్టేసి అన్నము ఆ వండుకొని మంచిగ చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ని కలుపుతాం అం దులో ఉమ్మ్మ్
అన్నం పొడి పొడి చేేసుకోవాలి కదా అం
ఆ అన్నం పొడి పొడి చేసుకొని మనం తయారు చేసుకున్న పేస్ట్‌ని అన్నంలో కలుపుతామండి అ ఉగాది గురించి తెలుసా అండి
ఆ తెలుసండి
ఆ ఉగాది గురించి చెప్తారా
మీరు చెప్పండి
నేను చెప్పాలా
ఆ భక్షాలు ఎట్లా చేస్తారు
మేము భక్షాలు శనిగపప్పు ఉడకబెడతామండి
మ్మ్
శనగపప్పు ఉడకబెట్టి మంచిగా ఉడికినాంక అందులోనే చెక్కెర వేసి దగ్గరకు వచ్చేదాకా ఉడకబెడతాం
ఆ
పేస్ట్ లాగా అయ్యేదాకా ఉడకబెట్టి బాగా దగ్గరకు వచ్చానంక స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం చల్లరిన్న తర్వాత గట్టిగా అ యితాది అందులోనే కొంచెం విలాసీల‌ పౌడర్ వేస్తాము
మ్మ్
ఇగ పిండి జడుపుకొని పెట్టుకుంటాము గోధమ పిండి ఓ అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత చేస్తామండి
మైదాపిండితో చేస్తారా గొందమపిండితో చేస్తారా
పిండితోనే చేస్తామండి మేము
అవునా కొందరు మైదా పిండితో కూడా ఏస్తరు
ఆ లేదండి మేము గోధుమ పిండితోనే చేస్తాం మంచి నెయ్యి వేసి కాల్చు కుంటాము
ఆ
మనకి ఏది ఇష్టం అయితే అది మేమైతే ఎక్కువగా నెయ్యి వేసి కలుస్తాము
అంటే కొందరేమో నెయ్యి తో తింటారు
ఆ నెయ్యి వేసి కాల్సి నెయ్యి తోటె తింటామండి మేమైతే మీరెట్లా చేస్తారండి అవి
మేము కూడా అదే ప్రాసెసే అండి మేము నూనెసే కాలుస్తా నూనె ఏసి కాలవం
హ్మ్ హ్మ
మేము గోధుమపిండి సగం మైదాపిండి సగం వేసి కలుపుకొని ఒక గంట సేపు నానానించి అప్పుడు పూర్ణం పెట్టుకుంటా చేస్తాం
అవునా
ఆ మీరేమో మొత్తం ఇది
ఆ మేమ్ మొత్తం పిండే
ఆ సరేనండి బాయ్